హలో
హలో
వినిపిస్తుందా వయిసుంది ఏం చేస్తున్నారు
ఎడైతే వాకింగ్ చేసుకున్నా
ఇ
నళ్లిన్నా
ఏంటిరి పి ఎవరు చేస పిష్కర్
అ మీ పెపే చేశారు
అవునా
మీట్న్నారా
ప్రయా లేడ ఫి ఏం చేారు
రెం ఫై ఫై్ ఫిష్ ఫిష్ అది రెం
తిన్న ఇప్పుడు
ఏం కారీ
జూ
అ రామ్మాటనా
ఉ